కా సార్ ఎగ్జామ్స్ ఎలాగా
హలో నమస్కారం అండి ఏం చేస్తున్నారండి బా
బావున్నానండి మీరేం చేస్తున్నారు
మేమా బాగున్నామండి కూర్చొని ఉన్నాము మా పాపా ఇప్ లేదండి చెయ్యాలి మా పాప ఇప్పుడే స్కూల్ కి వెళ్ళింది
ఊ
ఏంటండి ఇవాళ్ళ ఏం చేస్తా అనుకుంటున్నారు
ఇగొ అ బజార్ కెళ్ళి షాపింగ్ చేసి పిల్లలకి బట్టలు అవి తీసుకురావాలండి
ఏమేమ్ తీస్తున్నరండి ఏమేం షాపింగ్ చేస్తున్నారు
ఊ బట్టలు తీసుకురావాలి షూస్ పోలీస్ డ్రస్ అడుగుతున్నాడు మా ఓడు అడి కా బర్త్ డే ఉంది కదా ఆన్ బ
ఊ బాగా చేస్తున్నారా అండీ బర్డే ఎవరెవరిని పిలుస్తున్నారు ఎవరెవరిని పిలుస్తున్నారండి
సి ఏం ని, పి యం ని కూడా పిలుద్దామని ఈ సారి బర్త్ డే కి.
అందరిని పిలవండి అందరు వస్తారు
ఊ సి ఎం అంటే మా ఇంటి కడ ఉన్నాలెండి సిహెచ్ మనోహరని
ఊ పిఎం అంటే ఎవరండి
పి ఏం అంటే
అన్ని తిను ఊ
అండ్లున్నయ్
ఊ ఇవాళ ఏం చేయ్యాలనుకుంటున్నారండి ఇవాళ్ళ ఇంట్లో వంట మీ మీ వైఫు
ఇవాళ చికెన్ తీసుకొస్తానండి చికెన్ కర్రీ చేస్తామని చెప్పి
చికెన్ కర్రీ ఎలా చేసుద్దంటండి ప్రాసస్ చెప్తున్నారా
చికెన్ కర్రీ ఆ హా ఫస్ట్ ఉల్లిపాయలు నూనె గీనె మొత్తం వేసేసేసి ఫ్రై చేసిన తర్వాత లైట్గా మసాలాయి ట్టమ్స్ వేసేసి మీ కారం, పసుపు మొత్తం ఏ చేసింది. తర్వాత డైరెక్ట్ గా పోర ఇచ్చుకనేసేసి
చికెన్ మొత్తం కలిపేసిన తర్వాత లైట్ గా నీళ్ళు పోసి దమ్కి పెట్టేస్తాం గ్రేవీకి.
ఉహూ! గ్రేవీ దమ్ముకి పెట్టేస్తారా అండి?
హ్మ్!
నేనైతే, ఎలా చేస్తానంటేనండి చికెన్ తెచ్చిన తర్వాత చికెన్ క్లీన్ గా కడు కడుక్కుంటానండి ఫస్ట్
మ్!
కడుక్కక్కొని ఆనియన్స్, పచ్చిమిర్చి రెండూ కోసి పెట్టుకుంటానండి.
మ్!
పెట్టుకొని అల్లం, వెల్లుల్లి కొంచెం కొబ్బరి. ధనియాలు లవంగా, చెక్క అది మొత్తం పేస్ట్ చేసుకుంటానండి. పేస్ట్ చేసుకొని, ఒక పాత్ర పెట్టి అందులో నూనె వేస్తానండి. నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆనియన్లు, పచ్చిమిర్చి వేసి వేయిస్తానండి. వేయించిన తర్వాత, ఈ మసాలా కూడా అందులో వేసి వేయిస్తానండి. తర్వాత చికెన్ ఉండుద్ది కదండి బాగా మనం కడిగి పెట్టు ఉన్న దాంట్లో ఉప్పు, కారం పసుపు, పెరుగు వేసి కలిపి పెడతానండి కాస్త
బిర్యానీ కా కాక పోతే మామూలుగానా.
కర్రీ కండి కలిపి పెట్టుకొని తర్వాత ఆనియన్లు, మసాలా మొత్తం వేగిన తర్వాత ఈ చికెన్ అందులో వేస్తానండి. చికెన్ బాగా ఉడుకుతున్నప్పుడు ఇది. అదే మసాలా అందులో వేసేసేసి, చికెన్ అందులో వేసేసేసి బాగా కలబెట్టి. మూత పెట్టేస్తానండి కాసేపు. అందులో వాటర్ వస్తాయి. ఆ వాటర్ మొత్తం ఉడికించిన తర్వాత, మనకు కావాల్సినంత గ్రేవీ పెట్టు. కొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేయాలండి.
హ్మ్!
ఇది, బాగుండిద్దిఅండి ఇలా ట్రై చేయండి ఒక
సరే అండి ఇంకోసారి. తెచ్చినప్పుడు ట్రై చేసి చేపిస్తాను.
అలా ట్రై చేయమని చెప్పండి ఒకసారి బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ అలానే చేయమని చెప్తారు మీరు.
లేటెస్ట్ లాగా వచ్చిందండి.
హ్మ్!
ఇంకేంటండి సంగతులు.
ఏమండి!
చికనేనా ఇవ్వాల.
ఆ వ్యాక్సినేషన్ చేయించారా అమ్మాయికి.
లేదండి ఇంకా టైం ఉంది దానికి ఇంకా. ఆ
చిన్నప్పుడు చూపించ లేదా?
ఆ చేపించామండి
మ్మ్
వ్యాక్సిన్సా అండి ఓ వ్యాక్సిన్స్ అయిపోయినయ్ అండి ఫైవ్ ఇయర్స్ వ్యాక్ నొకటి ఉందండి
ఆహ కనుకొన్నారా సచివాలయంలో
ఆ కనుక్కున్నామండి దానికి ఏ విటమిన్ యాక్స్ ఏ విటమిన్ డ్రాప్స్ ఉన్నాయండి అవి వచ్చి నెల వేయించాలండి నవంబర్ లో వేయించామండి సిక్ సిక్స్ మంత్స్ కదండి అది ఇంకా ఇంకా వన్ మంత్ ఉంటే సిక్స్ మంత్స్ అవుతాయండి చాలి తర్వాత ఫైవ్ ఇయర్ పడుతుందండి
ఊహూ
మీరు వేయించారండి మీ బాబుకి
మా బాబుగా వేపిచ్చామండి
ఊమ్
రెండో అడిగా రీసెంట్ గానే జరిగింది నాలుగ్ ఇంజెక్షన్ చేసారు పాపం కాలుకి రెండు చేలికి రెండు
ఉమ్ చేస్తారండి పిల్లలు బాగా ఇబ్బంది పడతారు, పిల్లల కోసమే కదండి
మూడు రోజలు అల్లాడిపోయాడు పిల్లోడు
ఉమ్ జ్వరం కూడా వస్తుంది
అ
బాగా ఏడుస్త ఉంటారండి పిల్లలు పాపం ఏం చేస్తున్నాడండి మీ చిన్నబ్బాయ్
చిన్నాబ్బాయా ఇప్పుడే టిఫిన్ చేసి బయట తిరుగుతున్నాడు మేడం
బయట తిరుగుతున్నాడా నడుస్తున్నాడా అండి
ఏడుస్తాడు మామూలుగా ఏడవడు
ఏడుస్తాడు చిన్న పిల్లాడు కదా గారాబం చేస్తాడు
చిలిబిలి చేష్టాలు ఎక్కువగా ఉన్నాయి మా వోడి దగ్గర
ఉమ్ చిలిబిలి చేస్తారు ఇంకేంటండి సంగతులు
మీరేం చేసారు టిఫిన్ ఇవాళ్ళ
నేను టిఫిన్ చేయలేదండి ఇవాళ, ఇవాళ ఏం చేయలేదు ఏదో ఒకటి తినాలి, మీ బావగారు ఇంకా రాలేదండి మీ బావగారు వస్తే టిఫిన్ తెచ్చుకుంటాను తెప్పించమని చెప్తాను
సేమియా చేసుకోవచ్చుకండి సేమియా తెప్పిచ్చారు కదా
సేమియ తొందరగా ఎవరు తిన్రండి నేనే తినాలి సేమియ
సేమియా ఏంటండి ఎలా ఏపిచ్చారు మైదా పిండితో
వాళ్ళలా వేస్
గోధుమ పిండితో ఏపియోచ్చు కదా అండి
అలాగా ఏసారు మైదాతో ఏసారో ఎలా సారో అర్ధం కావట్లేదు అది, ఏంటో ఇ ఈసారి అలా చేసారండి ఒకళ వెళ్ళె ముందు చెప్పుంటే బాగుండేదండి గోధుమ పిండితో వేయమని చెప్పి వాళ్ళేమో అలా వేసిచ్చారు
ఉఊమ్
అప్పుడికప్పుడు వెళ్ళి చెప్తే అమ్ముతున్నామని చెప్తే తీసుకొచ్చారండి
ఎంత అండి కేజీ
ఆ కేజీ రెండు వందలు నూట ఎంతోనండి నాకు తెలీదు. కరెక్ట్గా ఇంక నాకు కూడా చెప్పలేదు. ఎ మీరు ఎంత ఉందనుకుంటున్నారండి?
వందో నూట యాభైయో ఉండిద్దనుకుంటున్నా
అంతేనండి ఆ మధ్యలో అనుకుంటున్నా నేం కూడా.
ఉమ్
మరి ఎంతో తెలిదు నా కూడా కన్ఫామ్ గా
మేము కూడా రెండో కిలోలు తెప్పించుకున్నామండి.
ఉమ్
ఇంకెంతండి? ఇంకా ఎప్పుడు బయలుదేరుతున్నారు మీరు? షోరూమ్ కెళ్ళాలా?
ఆ వెళ్తానండి తొమ్మిదింటికి కదా. స్నానం చేసి టిఫిన్ తిని వెళ్తాను.
మీ వైఫ్ ఏం చేస్తున్నారండి, మీ వైఫ్ మీ మమ్మీ?
మా వైఫ్ టిఫిన్ టిఫిన్ ఏస్తుందండి. ఆ బాగున్నారిద్దరు మా అమ్మేమో పెద్దోడిని రెడీ చేస్తుంది, స్కూల్ కి పంపీడానికి.
మీ డాడీ ఏం చేస్తున్నారండి?
తప్పు లో ఉన్నారండి.
బాగున్నారా అండి మీ డాడీ?
ఆ బావున్నారండి.
ఏంటండి?
ఏముంది
ఉమ్ బర్డే ఆ అవునండి బస్కే వెళ్ళారు. వస్తారు ఆ వస్తారండి, ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తారు. హాఫ్ అన్ అవర్, వన్ అవర్ లో వస్తారు.
మార్నింగ్ ఎన్నింటికండి బస్సు?
ఆయన వెళ్ళేది సిక్స్ కెళ్తారండి.
ఉమ్ ఏ ఊరు నుంచి ఏ ఊరు తిరిగేది బాపట్లానా?
ఆ కొంచెం ఆ కొంచెం దూరంలో. అట్నుంచి మళ్ళీ రెండు ఊళ్ళు తర్వాత ఎక్కించుకొని రావాలండి. ఎక్కించుకొని వచ్చి రెండు ట్రిప్పులు ఉంటాయి కదండి, పొద్దున ఒక ట్రిప్పేనండి సాయంత్రం పూట రెండు ట్రిప్పులు.
ఉహు
ఉమ్ దించేసి రావాలండి సాయంత్రం పూట రెండు ట్రిప్పులు.
ఉమ్
ఉమ్ వెలా వెళ్తాడండి?
బాబా ఆటోలో వెళ్ళాడండి, ఇప్పుడే ఎక్కించింది మా అమ్మ.
వెళ్ళాడా వ్యాన్ వచ్చిందా?
ఆ వ్యాన్ వచ్చింది
మళ్ళీ ఎన్నింటికి వస్తాడండి
గేమ్స్ అయ్యే ఉండే పని అయితే సాయంత్రం నాలుగు ఇంటికి వస్తాడు లేదంటే మధ్యాహ్నం పన్నెండు నాలుకు వదిలేస్తారండి
ఉమ్ బాక్స్ పంపించారా అండి మరి మీ బాబుకి
ఆహా ఇప్పుడేమ్ లేదండి పన్నెండిటికి ఇగ మా నాన్న వెళ్ళి ఇచ్చొస్తారు పదకొండుంటికి
ఆహా అప్పుడు తీసుకెళ్తారా మీకు దగ్గర కదండి బాక్స్ తక్క అప్పుడుకప్పుడు పంపి యచ్చు మాకైతే దూరం కదా బాక్స్ అప్పుడే పంపీయాలి మేము
ఉమ్
ఉహూ బాబు బాక్స్ తీసుకెళ్ళిన బాక్స్ అలానే తీసు కొస్తుందండి మా పాప ఉమ్ తినిపియ్యరండి ఆయాలు తినండి తినండి అని చెప్తారంట నేను బాక్స్ తీసుకెళ్తే వస్తాను ఉండను అని చెప్పి ఏడుస్తుంది మా పాప ఏడుస్తా ఉండి ద్ది ఇంకా అందుకని నేను కూడా వెళ్ళట్లేదండి బాక్స్ పంపిస్తున్నాను ఏదో ఆకలి వేస్తే కొంచెం తింటుంది లేకపోతే అది తినే తినట్లేదు వదిలేస్తుంది అలానే స్తుంది బాక్స్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను తినిపిస్త
మీ ఇంటి దగ్గర స్కూల్లో చేరిపీకపోయారు నర్సరీ ఉ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ నుంచి పెద్ద స్కూల్
వేయచ్చు అలానే అనుకుంటున్నాం స్టార్టింగ్ లో మళ్ళీ ఒకేసారి ఎందుకులే ఇక్కడ అక్కడగా జాయిన్ చేసి ఒకే సారీ జాయిన్ చేస్తే పోయిద్ది కదా అని చెప్పి ఈ త్రీ మంత్స్ కదా తర్వాత అలవాటు అయిద్ది అని చెప్పి ముందుగా ఇక్కడ చేసామండి అదేనండి ఉంటామండి బాయ్
సరే అండి అయితే వర్క్ ఉంది బాయ్ అండి
వాహా ఆ